హలో బాగున్నావా
హ్మ్ బాగున్నా నువ్వు
ఏం చేస్తున్నావ్
నేను ఏం చేయాలా ఖాళీగా ఉన్నా హలో
నేనా ఏం లేదు బిల్డింగ్ డిజైన్స్ చూసాను ఆన్లైన్ లో
బిల్డింగ్ డిజైన్స్ ఆ ఎందుకు
హ్మ్ అంటే ఆర్కిటెక్చర్ వీడియోస్ చూసింటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అందుకే చూస్తాన. చేద్దామని
హ్మ్ నాకు డిఫరెంట్ బిల్డింగ్స్ చూడటడం చానా ఇష్టం
హ్మ్ నువ్వు ఎప్పుడున్న ఫేమస్ బిల్డింగ్స్కి విజిస్ విజిట్ అయినావా అంటే చూసినావా వెళ్ళి
ఆ అప్పుడప్పుడు కొన్ని మాత్రమే
హ్మ్
కానీ ఫొటోస్ లో చాలా చూసినాం
హ్మ్ నాకు టాల్ స్కై క్రేపర్స్ చూస్తే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది.
ఆ సేమ్ నాక్ కూడా అవి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో ఏమో చానా ప్చ్ వండరు అసలు
హ్మ్ అవును మే ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో అసలు ఆర్కిటెక్చర్ ఎంత ఉంటుందో హైట్ ఆ బిల్డింగ్ కట్టడం అసలు అంత ఈజీ కాదు
హ్మ్ కరెక్ట్ ఇంజనీరింగ్ చానా ఇంపార్టెంట్ కదా అమ్మమ్మో కొందరు దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు మనమ్ ఏమో
హ్మ్ అవును ప్ల ప్లానింగ్స్ అంట డిజైన్స్ సేఫ్టీ అన్ని ఇంపార్టెంట్ అంతా ప్లాన్ చేసుకొని వాళ్ళు చేస్తారు. ఇంత మంచిగా కంప్లీట్ చేస్తారు అసలు వాళ్ళకి చిన్ంటాస్క్
హ్మ్ కరెక్ట్ ఇంకా మరి మోడర్న్ బిల్డింగ్స్ ఇష్టమా లేకపోతే ట్రెడిషనల్ వేమన్నా ఇష్టమా నికి
అంటే రెండిటికి ఒక ఓన్ బ్యూటీ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడువి బాగుంటాయి ముందు కాలమ్ది కూడా గట్టిగానే ఉంటాయి.
హ్మ్ అవునవును
ఇంకొచ్చి ట్రెడిషనల్ హౌసెస్ లో వుడెన్ వర్క్ చాలా ఉంటుంది
మోడర్న్ బిల్డింగ్స్ లో గ్లాస్ డిజైన్స్ సూపర్ ఉంటాయి అవైతే
మ్మ్ అవును ఎస్పెషల్ గా నైట్ టైమ్స్ లో లైట్స్ పెట్టినప్పుడు చానా బాగుంటాయి
ఆ అవునవును చాలా ఆకర్షణీయంగా ఉంటాయి
మ్మ్ అవును మన మరి నీ డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలని అనుకుంటన్నావ్
నాకా నాకైతే ఒక టూ ఫ్లోర్స్ హౌస్ కావాలి మ్యామ్ గార్డెన్ చాలా రౌండు గా పైన టెర్రస్ ఉండల్ల బాం అంట టెర్రస్ ఈవెనింగ్
మంచిగా ఆలోచించుకొని పెట్టుకున్నావులే మంచి ప్లానే
మీకు
నాక్కూడా అంతే పెద్ద పెద్ద విండోస్ ఉండాల ఆ విండోస్ కి ఆ విండోస్ లో కూర్చునేకి కొంచెం ప్లేస్ ఉండాల కూర్చొని ఆ విండోస్ చూ ఆ విండోస్ లో కూర్చున్నప్పుడు ఆ సీనరీ చూసేకి కూర్చుని ప్లేస్ ఉండలా ఇంక టెర్రస్ గార్డ్ దళాల్ చెట్లు నాటుకునేనికి బాగుంటుంది
ఆ బాగుంటుంది నేచురల్ లైట్ ఎక్కువగా వస్తుంది అప్పుడు విండోస్ ఉంటే
మ్మ్ మ్మ్ అవును మ్మ్ బాల్కనీ కూడా ఉండాల
ఆ అది ఇంపార్టెంట్ మార్నింగ్ కాఫీ పై ఫనిలో తాగితే బా సూపర్ ఉంటది
మ్మ్ అవును అసలు ఎంత మంచిగా ఉంటుందో
అపార్ట్మెంట్ లైఫ్ అంటే ఇష్టమేనా
అంటే ఓకే అనిపిస్తుంది కానీ ఇండిపెండెంట్ హౌస్ కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట
ఆ సేమ్ నాకు అట్లే అనిపిస్తాది
అయినా అపా మింటన్ అపార్ట్మెంట్స్ లో కొంచెం సెక్యూరిటీ బాగుంటుంది కదా
ఆ కరెక్టే కానీ ఓన్ గార్డెన్ అలా ఏం ఉండదు
అసలు స్పేస్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఇల్లు అంటే హాలు, రూమ్స్ బాత్రూమ్స్ ఉంటుంది. అంటే బాల్కనీ అసలు ఏమి ఉండవు అపార్ట్మెంట్స్ లో
మ్మ్ ఇంకా మరి ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అని విన్నావా ఎప్పుడన్నా వాటి గురించి
విన్నా చానా విన్నా సోలార్ ప్యానెల్స్ యూజ్ చేస్తారంట కదా దాంట్లో
ఆ అండ్ అదే అదే కాకుండా ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఉంటుంది.
హ్మ్ అవును చానా యూజ్ స్కూల్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి అంత ఏం ఖర్చు లేకుండా అంతా బడ్జెట్ లో వెళ్ళిపోతుంది.
హ్మ్ అవును ఇంకా ఆ ఫ్యూచర్ లో బిల్డింగ్స్ అన్ని అలానే ఉంటాయేమో
ఉ అవును అట్లే ఉంటే ఎన్విరాన్మెంట్ కి మంచిగా ఉంటుంది చానా బెటరు
హ్మ్ కరెక్టే నిజమే అ
మనీ సిటీ లో బిల్డింగ్స్ ఎక్కువ నచ్చుతాయ లేక విలేజు విలేజ్ హౌసెసా
ఆ నాకైతే విలేజ్ హౌసెస్ బాగా నచ్చుతాయి
హ్మ్ ఎందుకట్లా
హ ఎందుకంటే పక్క చుట్టుపక్కలంతా పొలాలు చెట్లు ఉంటాయి. పొల్యూషన్ తక్కువ ఉంటుంది. పీస్ఫుల్ గా ఉంటుంది. అందుకే ఇష్టం.
ఫుల్ గా ఉంటున్న
హ్మ్ నీకు
నాకేసి సిటీ బిల్డింగ్స్ చూడడానికి బావుంటాయి. కానీ లివింగ్ మాత్రం విలేజ్ సైడే నచ్చుతుంది. మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అంట ఫ్రూట్స్ అంట అన్ని దొరుకుతాయి కదా.
హ్మ్ కరెక్టే మరి ఫేమస్ బిల్డింగ్స్ అంటే నీకు ఏం గుర్తొస్తుంది వెంటనే
అంటే చిన్నప్పటి నుంచి నేను తాజ్మహల్ ఎందో ఉందింది కదా.
అ
ఆ తాజ్ మాల్ విని విని ఇగా అది అది ఏంది షాజహాన్ కట్టించినాడు అని ఆ ఆ ఆయన కిందఈస్ట్ ఎన్నెన్ని ఎన్నో వైఫ్స్ అంటా ఏం ఏందో ఉంది కదా అది ఇంక అట్లే మైండ్ లో ఉండి పోయింది
హ్మ్ వాళ్ళ వైఫ్ కోసం కట్టించాడంట.
హ్మ్ మ్మ్ మ్మ్
అది బిల్డింగ్ కన్నా ఒక మాస్టర్ పీస్ వండర్ అది
అవును హ్మ్ అవును
అటస్ చానా చూసినా చానా బావుంటుంది.
హ్మ్ అవును ఒకసారి డైరెక్ట్ గా చూడాలి దాన్ని ఏ వండర్ అంట కదా అది ఏందో ఒక వండరా సెవెంత్ వండర్ లో నుంచి ఒక వండరా అది
ఆ ఒక వండర్ అది
ఊ ఉ అయినా అసలు చాన కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎట్లా చేసింటారు. నేను వీడియోస్ లో చూసిన చాలా సార్లు యూట్యూబ్ లో.
ఆహ ఫౌండేషన్ నుంచి కంప్లీట్ బిల్డింగ్ వరకు చుట్టం ఇం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని
ఉ అవును చాలా పేషన్స్ ఉండాలి. వర్కర్స్ కి అసలు ఆ కాలంలో ఇవంతా ఏం మిషన్స్ ఏమి లేవు కదా.
ఆ కరెక్ట్
అంతా వాళ్ళ షోల్డర్స్ పైన వేసుకొని అవి మార్బల్స్ అంట
ఆ ఇప్పుడైతే ఏందో ఇంజనీరింగ్ ఇంజనీర్స్ అంటా కానీ ఆ కాలంలో ఎట్లా కట్టారు ఏమో అంతా ఇంట్రెస్టింగ్ ఆ
ఉ అవును ఆర్కిటెక్ట్స్ క్రియేటివిటీ కూడా చాలా అమేజింగ్ గా ఉన్నింది అప్పుడు
హ కరెక్ట్ ఇంకా చిన్న ఐడియాని చాలా మంచిగా మార్చేసారు వాళ్ళు
ఉ అవును మరి ఫ్యూచర్ లో డ్రీమ్ హౌస్ డిజైన్ నువే చేసావా
ఆ చూడాల ట్రై చేద్దాం
ఊ నేను ఇంటీరియర్ డిసైన్ జైన్ మీద ఫోకస్ చేస్తా
అ హ్ బాన్ టుంది కలర్స్ ఫర్నిచర్ అన్ని సెలెక్ట్ చేసుకొని బాగుంటుంది నువ్వు ఇ ఇప్పుడు ఏమన్న అట్లా చేస్తావా ఇప్పుడన్న
ఉ అవును చేద్దామని ఉన్నా
అప్పుడు నువ్వు నేను కట్టుకున్న హౌస్ కి నువ్వే ఇంటీరియర్ డిజైన్ చేయ్.
ఆ పక్కాగా చేస్తాలి కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది మరి
ఆ మాకు డిస్కౌంట్ కావాలి అప్పుడు
ఉ చూస్తా లే ఇస్తా ఫ్రీగా అన్నా కూడా చేసిస్తా
హు ఇంకా బిల్డింగ్స్ గురించి మాట్లాడుతూ టైం ఎలాఅయిపోయిందొ నాకే తెలియలే
అయినా ఇప్పుడు చాలా వర్క్ ఉందిేమోదా కదా సివిల్ వాళ్ళకి బిల్డింగ్స్ అంతా వాళ్ళే కదా చేసేది సివిల్ ఇంజనీరింగ్ చేయరా
ఆ అవును వాళ్ళకి బానే ఉంది కానీ ఇప్పుడు కూడా వాటికి కూడా ఏదో ఏ అంట టరబ్బా
ఆ అంత డిమాండ్ లేదు ఎవరికి లేదు ఈసీకి లేదు ర్రిపిల్ కి లేదు మెకానికల్ కి లేదు అంతా సివిల్ కి లేదు అంతా ఏ ఐ రిప్లేస్ చేసేసింది
ఇప్పుడు కొత్తగా ఏఐ చదవమంటారేమో అందరినీ
చదవమంటారు కానీ అయినా దానికి పోటీ చాలా మంది ఉన్నారు కదా
హు కరెక్ట్ ఏ
ఉ చనా మంది పోటీ ఉన్నా ఎక్కడ వస్తాయి జాబ్స్ ఇప్పుడు టెన్ వేకెన్సీస్ ఉంటే టెన్ లాక్ మంది ఉంటారు
కరెక్టే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఎక్కువ
అవును కొంతమంది ఏందో రాద్దామని రాస్తారు కొంతమంది ఏద ప కష్టపడి రాస్తారు
హు
ఏమైనా అప్లై చేసినావా గవర్నమెంట్ జాబ్స్ కి
లేదు కానీ అప్లై చెయాల అనుకుంటాను ఏదో ఆర్ఆర్బి ఏఎల్బి పడిందంట కదా జూన్ ఫోర్టీన్ లాస్ట్ డేట్ అంట
అవునా నేను అనుకుంటానే ఉన్నా సెమ్ జరిగింది నా సెమ్ అయిపోని అరామ్గా ఒక రోజు అరామ్గా కూర్చొని ఏన్ని ఉన్నాయి అన్నిటి అప్లై చేద్దాం అనికు చేసి
ఆహా చెయ్యి జూన్ ఫోర్టీన్ లోపు నేను చేస్తా దనికి
లాస్ట్ టైం నేను ఆర్ఆర్ బీనో డీనో దేనికో చేద్దాం అనుకొని చేసాను ఓటీపీనే రాలా నాకి
ఆ
అందుకే లేకుంటే దానికి చేసింది నేను
హు హు
దానికి మళ్ళా రీచార్జ్ చేసుకొని చేసినా కూడా రాలేదు ఉ
ఇంకా
చెప్పాలా ఏం తిన్నావు
నేను మామిడికాయ చట్నీ చేసిందమ్మా అమ్మ అది తనింటి
అ
నువ్వు
లెవెన్ కొ లెవెన్ థర్టీ కొ టిఫిన్ చేసిన రెండు దోసలు తిన్న అట్లే ఉంది ఫుల్ గా ఉంది ఇప్పుడు మా అమ్మో చేసింది తీస్తాన్నారు తినేకి అవ్నా మా పెద్దమ్మ వాళ్ళ అందర వచ్చినారు హ్మ్ హ్మ్ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చ న్నారు ఇంకా మా అత్త వాళ్ళు ఇంకో పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరు వస్తారంట ఈవినింగ్ అట్
ఆహా
హ్మ్ ఇంకేమే న ఎక్కడికి వెళ్ళలేదాళ్ళ హాల్ డేస్ లో
నేనా ఎక్కడికి పోలా ఇంట్లోనే ఉన్నా ప్చ్
హ్మ్ బోర్ కొట్లో కాలేజ్కి వెళ్దామనిన్డానికి
అప్పుడప్పుడు అనిపించేస్తాది నాకి పోదా మా అనేసి కానీ ఒక్కొక్కసారి ఉమ్ సరే సరే
ఉండేదా
ఆ సరే మళ్ళీ చేస్తా ఉమ్ బై